ఉంచ్
హాయ్ మ్యామ్ అమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ
గుడ్ మామ్ థ్యాంక్ యూ నిన్నేక్క టెంపుల్ కెల్లారంట మీరు.
ఆట్ టెంపుల్ ఆ ఇక్కడ మా దగ్గర గ్గర రామాలయము ఉంటుంది.
ఒహొ
సో నాకు స్పెషల్ డివోటీ అన్నమాట
ఒకే
ఐ మీన్ రాముడికి ఆ డివోటి నేను. సో లక్కి టు హావ్వ చాలా నియర్ బై ఉంది. వాకబుల్ డిస్టెన్స్ ఉ ఒక ఫైవ్ మినట్స్ లో అట్ల వెళ్లి ఇట్ల రావొచ్చు.
చాలా లక్కీ మీరు బజార్ నుండి రాదా
యాక్చువల్లీ హనుమ జయంతి రోజు వెళ్దాం అనుకున్నా గాని కుదర్లేదు నాకు. ఇంకా ఏకాదశి రోజు పాజిబుల్ అయింది. సో దట్ ఆ కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా బనానా తీసేస్కుని అక్కడిచ్చేస ఇంకా ఆ రోజు ఫుడ్ ఏమి కూడదు కదా అంటే రైస్ ఐటమ్స్ ఏమి తినకూడదు కాబట్టి సో నాకు ఆ రోజు ఫాస్టింగే అయింది సో మొత్తం తనకి బాగుంది టెంపుల్ కూడా బాంటది
హ్మ్ నాకు మాత్రం చాలా దూరంలో ఉంది అసలు వెళ్ళాలంటేనే బస్ తీసుకోవాలి లేదంటే ఏదో టికెట్ బుక్ చేయాలి కానీ బట్ మొన్న మాత్రం ఇస్కాన్ టెంపుల్ కే వెళ్లేేసి వచ్చినాము మొన్న త్రీ డేస్ ఏ ఇక్కడ బోట్ బోటింగ్ జరిగింది అంటే ఆ అలంకరించి దాంట్లో వి విగ్రహాలు పెట్టి అలా ఆడిస్తూ ఉంటారు కదా వాటర్ లోన్ హ్మ్ సో చాలా బా జరిగింది అసలు కాలు పెట్టేంత సందు కూడా లేకుండా ఉన్నంత జనం ఉన్నారు అసలు ఆల్మోస్ట్ ఎప్ హ్మ్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వరకి రష్ ఉంది అసలు వస్తూనే ఉన్నారు అసలు ఎంత అసలు చూద్దామన్నా కూడా కనిపించినంత గుమి గుడిపో ఉన్నారు అసలు
ఓకే
అంత బా జరిగింది అండ్ త్రీ డేస్ కంటిన్యూస్గా జరిగింది నేనొచ్చేసి సాత్ సాటర్డే ఆమ్ ఆ సాటర్డే వెళ్లను సాటర్డే సెకండ్డే అయింది ఇంక సండే ఐతే సండే ఇన్ ఇంకా చాలా బా జరిగింది యాక్చులీ
స్పెషల్ అకేషన్స్ అప్పుడు నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఇస్కాన్ కి గానీ జనరల్ టైమ్స్ లోనయితే అప్పుడప్పుడు వెళ్ళా ఆ బాంటది టెంపుల్
ఉమ్మ్ సండే అసలు ఇంకా అందరికి ఆఫ్ డే కాబట్టి చాలా మంది వచ్చారు చాలా బాగా చేస్తారు ఇంకా లాస్ట్ డే కాబట్టి థర్డ్ డే అని చెప్పేసి అ మీ దగ్గర ఇంకేమున్నాయనే టెంపుల్స్
ఆ వ కబుల్ డిస్
ఓకే
ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ లో ఒక నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఇంకా వేణుగో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది
ఓ
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటి అంటే ఆ శారదా పీఠం వాళ్ళది
ఓ వావ్
బానే ఉంది పెద్దగానే ఉంది టెంపుల్ ఐతే అంటే వెళ్ళలేదు బయట నుండి చూసా ఈ రోజు కొంచెం వర్క్ ఉంటే బయటికెళ్ళా సో అలా నేను అద్ జూడ్డం జరిగింది
అ కానీ వాళ్ళు ఆ ప్ర ఏమంటారు ఆ ప్రతిష్ఠించే ఏవైతే దేవాలయాలున్నాయో సం ఏదో సం పవర్ ఉంటుంది అంటారు అది నిజమేనా అండి
అవును అంటే చేసే వాళ్ళందరు కుడా అంటే ప్రతిష్టాపన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ మొదటి నుండి కూడా అనుష్ఠానం తొ కూర్చోని చేస్తూ ఉనా పర్సన్స్ తుంటారనమాట అంటే అనుష్ఠానం లెవెల్స్ అనేవి చాలా పీక్స్ లో ఉంటాయి వాళ్ళది సో వాళ్ళ చేత ప్రతిష్టింపబడినటువన్ తే ఆ ప్రాణ ప్రతిష్ట జరిగిన ఆ విగ్రహానికి ఆ టెంపుల్ కి కూడా ఎక్కువ పవర్ ఉంటుది
ఓ
సో స్పిరిచువల్లీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆ వైబ్స్ అన్నవి బాడీకి తగిలి అంటే మనకి హీలింగ్ అనే జరుగుతూ ఉంటుంది అది మాత్రం నిజం
సమాక్సిమం అమ్మవారి టెంపుల్సే ఉంటాయి బిలో ప్రతిష్ఠించే టెంపుల్స్ లలో అయితే
అంటే అమ్మవారి టెంపుల్స్ అనే కాదు కొన్ని కొన్ని టెంపుల్స్ ఎవరు చూసు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు ఆ డిపార్ట్ ట్ వాళ్ళేంచేస్ట్ అంటే సో ఆయతో టెంపుల్స్ ఇలా న్నాయి ఎవరైనా ఉన్నారా ఏపీఠమైనా దత్తతి సుకుంటుందా ఈ టెంపుల్స్ ని అన్నప్పుడు ఆ పీఠం వాళ్ళు ఓకే నేను తీసు కుంటాము మా దగ్గర ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆ భక్తులు వేస్త సో ఆ సో అవి ఎక్కువగా ఉన్నాయి మేము సో అండ్ సో టెంపుల్స్ మేము మేనేజ్ చేయగలుగుతాము అక్కడుండే ఎ చెకప్ చేసేటటువంటి పూజారులకి మేము శాలరీస్ ఇవ్వగలుగుత తము ఆ గుడి మెయింటెనెన్స్ అంతా కూడా చూసు కోగలుగుతాము అని అనుకుంటే గనక వీళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాంని చెప్పసి ఎన్న్మెంట్ అపార్ట్మెంట్ నుండి తీసేసుకుంటారు
ఓకే
సో అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ ఏవైనా కూడా మన చేతుల్లో ఉంటాయి అ
మీరు భద్రాచలం వెళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎల్లా
అవునా అక్కడ అంబసత్రం అనే ఒకటి ఉంటుంది చూసారు అది
లిట్లీ ఐ లప్ దట్ ప్లేస్
మీకు కూడానా నాకు చాలా ఇష్టం అక్కడ చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది అండ్ ఆ ప్లేస్ కూడా వాళ్ళు ఆ కట్టించింది అని చెప్పేసి తెలిసింది దాని గురించి మీకేమైన్నా తెలుసుం దా తెలిసిందామన్న
ఆ అంటే ఇంతకు ముందు అక్కడ పమిడిగఠం గారని చెప్ప చెప్పేసి అంటే పమిడిగఠం వెంకటరమణ దాసు అని చెప్పేసి ఒక పర్సన్ ఉండే వాళ్ళు ఆ దగ్గర దగ్గ కా ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అని సిక్స్టీ టు ఎయిటీ ఇయర్ బ్యాక్ అ
మ్మహు
ఓ ఆయనట్ టైమ్ లో అదంతా కూడా ఒక అంత డెవలప్డ్ ఏరియా కాదు కానీ మనుష మ ప్రదేశాలో ఉన్నటువంటి ఒక గుట్ట ఆ అక్కడ ఆయన ఉండేవారు ఆయన మానసాదేవి ఉపాసకలు అనమాట
ఓహో
ఆవిను పూజ్జెస్తే ఇన్ండైరెక్ట్ గా వాన్సాదేవని ఎలా అంటే మా వారితో కోల్చ్ సునేవాళ్ళు సో ప్రతినిత్యం కూడా ఆయన అన్నదానం
అవునవును అంటూ ఉంటారు అక్కడ
అన్నదానానికి ఒకనోక టైమ్ లో వంట అంతా చేసే వాళ్ళు లేకపోతే సాక్షాతు ఆ రామచంద్ర స్వామి లక్ష్ స్వామీ వచ్చి వంట చేసి వెళ్ళారు అని చెప్పేసి అక్కడ ఆ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఆ కథకి సాక్షి నిజంగా ఏమున్నాయి అని చూపిస్తే గనక రాముల వారికి వుండిగా అంటే ఆయన పట్టుకొని చేసినటువంటి వంట చేసినటువంటి పాత్ర అన్నమాట
అవును చాలా పెద్దవిగా ఉంటాయి అసలు అంత పెద్దవి అసలు ఎలా మెసారు అని డౌట్ వస్తూ ఉంటంది
సో ఆ లెవెల్ లో వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది ఉం అనేది అంతంత బిందెలు లేపడానికి సో ఆది ఈ ఇ జనరేషన్ లో లేదు అని చూడలేం కూడా సో కమిడి గ తర్వాత ఏమైంది అంటే ఆ ఏదైతే అన్నదాన సొ రౌ దో అంటే అది నడిపించడానికి ఆయనకి వారసులు ఎవరు లేరు సింగయ్యవర్ చూస్తారు అన్న క్రమంలో అప్పుడు శాదా బేట్ డమ్మల తీసుకోవడము అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి మానసా దేవి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా మళ్ళీ ఆ అంటే ఇది ఇద్దరని అల్ రాడి మనసా దేవి గారు ఉన్నా ఓ బాల త్రిపుర సుందరి దేవి కన్నా ఆ ప్రతిష్టాపన చేశారు అక్కడ ఏంటి అంటే భారతీ తీర్థ స్వామి వారు వచ్చి అంటే ఇప్పుడు శారదా పీఠానికి భారత తీర్థం ఆయన ఒక ఆదిపత్తి ఆయన వచ్చి ప్రతిష్టాపన చేశారు సో ఆ పవర్ అనేది అట్లే ఉంది ఆ పక్కనే కూడా ఆ ఆ పంచాయతన శివలింగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది
ఓకే
సో ఆ టెంపుల్ లో కూ చుంటనే చాలు అసలు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది వా అక్కడ ఎంత ఎండ కాసినప్పటికీ కూడా
అవునండి చాలా చల్లగా ఉంటది పీస్ ఫుల్ గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉంటది అక్కడ ఎంత మంది వచ్చినా కూడా గోళ గోళ ఉన్నట్టు అసలు మాట్లాడినా కూడా అసలు వినిపిస్తుందా అన్నంత ప్రశాంత అందంగా ఉంటాది
అవును
చాలా ఆశ్చర్యం వేసింది అసలు వెళ్ళినప్పుడుయితే
దట్స్ రిలీ గుడ్ ప్లేస్
నిజంగా
కొన్ని కొన్ని సార్లు నాకు అసలు అక్కడికి వెళ్ళాలింటే నాకు అక్క రా రావాలని కూడా అనిపి చెప్పు
అవును ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి
య్య యూ వెల్కమ్